బాన్నారా అండి
బాగున్నా అండి మీరు బాగున్నారా
ఆ మేం బాగున్నామండి
ఏం చేస్తున్నారు
ఏం లేదండి అట్లా వాకింగ్ చేస్తున్నామండి ఖాళీగా
అవునా మీ స్కూల్ యొ క్క లైఫ్ ఎలా ఉండే లేదండి
నా స్కూల్ లైఫ్ చానా బాగుండేదండి చిన్నప్పుడు విషయాలు ఎట్లయినా కానీ పెద్దోళ్లైనగా గా మెమరీస్ మాత్రలు ఉంటాయి కదండి అట్లా మా స్కూల్లో ఉన్నప్పుడు నాకైతే అంటే మా స్కూలు పెద్దగా చెప్పుకోదగ్గ పెద్ద ఇదేం కాదు
అవునులేండి
ఎంటే మాది మా స్కూల్ లో మాది ఫోర్త్ బెంచ్
ఆహా
మా స్కూల్ లైఫ్ ఎట్లా అంటే ఒక త్రీ రూమ్స్ ఉంటాయి ఆ ఒక హాల్ ఉంటాది బయట. వరండా ఉంటాది చూడండి. హాల్ కాదు. ఆ అట్లా మొత్తం క్లాస్. లో ఆడాడ ఆడాడ ఇరికిచ్చి ఐదు క్లాస్ సిక్స్ టు టెన్.
ఆ.
అట్లా మొత్తము ఆ మూడు రూముల్లోనే అడ్డ కూర్చోబెట్టి చదివిపించే వాళ్ళండి. మాకు వచ్చేసి ఆ ఇద్దరు టీచర్లు అంతే అండి ఉండింది. ఒకటి తెలుగు. టీచరు.
కానీ ఎప్పటికైనా ఎంత పెద్ద స్కూల్ అయినా ఎంత చిన్న స్కూల్. స్కూల్ అయినా కూడా. స్కూల్ యొక్క లైఫ్ చాలా బాగుంటుంది.
చానా బాగుంటుంది కాదండి నేను మా స్కూల్ గురించ్ చెప్తన్నా లైఫ్ బాగుంటాదో లేదు బాలేదు అని చెప్పలేదు నేను వచ్చేసి ఏం చెప్తున్నానంటే మస్ కూల్ ఇట్లా ఉండేది అని చెప్తాను అంతే. ఆ స్కూల్ లో చానూ మెమరీస్ ఉంటాయండి చిన్నప్పుడు యా స్కూల్ కి పోయినా మెమరీస్ ఉన్
అవునవును.
ఆ అట్లా. ఆ చిన్న స్కూల్ లోనే మేం చదువు పోని మంచిగా అంటే మాకు వచ్చేసి ఇద్దరే టీచర్లండి దాని వల్ల మాకు అసలు చదువు పట్ల అబ్బలేదు. మళ్ళా వచ్చేసి నిదానంగా అట్లే చదువుకుంటూ ఇంట్లో వాళ్ళు పేరెంట్స్ కొంచం బాగా చదువుకో అని చెప్పి ఫోర్స్ చేయడం వల్ల అట్ల చదువుకున్నాము. మల్లా వచ్చేసి ఇద్దరే టీచర్ల వల్ల వాళ్ళంతా ఒగో టీచరు త్రీ సబ్జెక్ట్ అట్ చెప్ పే వాళ్ళు ఆ అట్లా. మొత్తం కంప్లీట్ చేసేవాళ్ళు అట్లా ఇట్లా చేసేవాళ్ళు.
అవును
లేదండి.
ఆ మా స్కూల్ కూడా చాలా అంటే చాలా బాగుండేదండి మా స్కూల్ మా స్కూల్ కొంచెం పెద్దగానే ఉండేది.
అవునా మీదెట్లండి ప్రైవేట్ స్కూలా.
ఆ మాది ఎయిడెడ్ స్కూల్ అండి.
అవునా
ఆ ఎయిడెడ్ ఎయిడెడ్ అంటే బో త్ లైక్ ప్రైవేట్ గా కొంచ్ మూ అట్లా ఉండేది ఆ
కూలేనండి ఇంగ లాస్ట్కి
ఆ చాలా పెద్ద పెద్ద గ్రౌండ్స్ ఉండేటివి చాలా మంది టీచర్లు ఉండే వాళ్ళు అంటే మాకు ప్రతి క్లాస్ కి ప్రతి క్లాస్ కి ఓ వేరే వేరే టీచర్లు మారుకుంటా వస్తాందా ఆ టీచర్ల తో కూడా మా కే చాలా మంచిగా
మీ దగ్గర టీచర్ల వాళ్ళు బాగుండేవాళ్ళండి మంచి మార్
ఆ మంచిగా మాట్లాడే వాళ్ళు ఆ మంచిగా మనం మనం ఏం అడిగిన రావచ్చ అందరుూ బాగా చెప్పేవాళ్ళు అట్లా బాగా స్కూల్ లైఫ్ లో చాలా మెమోరీస్ ఇ ఫె స్కూల్ లో ఆహా నాన్న ఎవరు మమ్మల్నివరు పెట్టే వాళ్ళు కాదండి ఎందుకంటే మేము చాలా మంచి మా మ మంచి స్టూడెంట్స్ మంచి ళు చెప్పే మాటల వివాళ వాళ్ళు చెప్పేవన్న వివాళు చెే హోవర్క్స్ ముందు క్కుం పోయే వాళ్ళము అలా మంచిగా జరిగేది ఇంకా టెన్త్ క్లాస్ లో అయితే ఇంకా టెన్త్ క్లాస్ లో అయితే మా మా మమ్మల్ని అయితే పట్టించుకునే వాళ్ళు కూడా కాదండి ఎందుకు
ఎందుకండి మీరు చదువుకోలేదా టెన్త్ క్లాస్
కాదు టీచర్స్ పట్టించుకునే వాళ్ళు కాదండి ఎందుకంటే వాళ్ళు ఎట్లా చదువుతారు అని పిల్ లోలు
ఓ అ నమ్మకంతో వదిలేసినార న్నారా అంటే మీరు నేనే ఏమనుకుంటా ఇప్పుడు కాదండి నార్మల్ గా ఇప్పుడు వదిలేసిన్నారు అంట ఏమ్మ్ మం వస్తుదంటే వీళ్ళకి చెప్పి చెప్పి సాలయ్యి వదిలేసినారు అని అట్
ఆ అట్లా అట్లా కాదండి మం గా చదువు ఉతారులే అని అ మమ్మల్ని బాగా బ ఆ బాగా ఒ వదిలేసి మీరు చదువుకోండి అని వాల్ వదిలేసినా మేము కూడా బాగా చదువు ఆ మా మా ఫ్రెండ్స్ అందరము ఒక్ చోట కూర్చొని ఏమైనా డౌట్స్ వున్నా క్లారిఫై చేసుకునే వాళ్ళము
అవునవునండి మీ స్కూల్ లో ఎంత మంది బాగ్ చదివే వాళ్ళు ఉండే వాళ్ళండి
ఆమా అంటే అది ఎట్లా చెప్తావ్ కదామండి
అంటే ఎట్లా చెప్పగలమండి ఇప్పుడు కొంతమంది ఇప్పుడు నేనైతే మా స్కూల్లో చదివే వానే కాదు ఊరికి అల్లరి చేసుకుంటుండేవాన్నీ అన్న నేను నేన్ మనస్ స్ఫూర్తి తీ చెప్పగల్నా
అంటే మీరు నన్ను అడుగుతన్నారా ప్రశ్నా
న్నే అడిగేది
ఆ బాన్ బా చదివే వాళ్ళం అండి స్కూల్లో
అవునా ఎంతమంది అండి స్ట్రెంత్ మీది?
మాది ఒక ఫార్టీ ఫైవ్ మెంబర్స్ టెన్త్ లో పెట్టి ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉండే వాళ్ళు క్లాస్ కి మదీ టూ సెక్షన్స్ ఉండేవండి, టూ సెక్షన్స్ ఉండేది మది కోయిడ్ కాదు ఆ ఓన్లీ గర్ల్స్ స్కూల్ మాత్రమే.
సంట ఓన్లీ గర్ల్స్ అంటారు ఎ ఎంజాయ్ చేసినామంటారు ఏందండి?
ఆ మాకింకా ఫ్రీడమ్ ఉండేది ఇంకా బాగా అంటే
కాదండి ఒక జైలు మాదిరి గల్స్ తోటే చేసింటే మళ్ల
అహ మా మేం మేం బాగా ఎంజాయ్ చేసామండి బాగా నవ్వుకునే వాళ్ళము బాగా పాటలు లం చ్ బ్రేక్స్ అట్లా వస్తే, మేమంతకు మేము పాటలు పాడుకునే వాళ్ళం మూ క్లాస్ లో చాలా ఫ్రీడమ్ గా ఉం డే వాళ్ళము ఇలా
టే అదంతా ఎ ఏ కిందకి వస్తదంటే ఇప్పుడు కొంతమంది పాట పాడుతారు కానీ బయట బయటకి పోయి ఆడ మాట్లాడలేరు వాళ్ళనీ ఏమంటారంటే పాత్రూమ్ సింగర్స్ అని అంటారు. అట్లా మీరు కూడా మీరు ఎన్ని టాలెంట్ జెప్పిన, ఆ చూపించినా ఏం చేసినా, మీరింక గర్ల్స్ హాస్టల్లోనే గదండీ ఉండింది
ఆ అట్లలె అంటే మాకు మేము బాగా లైఫ్ ని బాగా ఎంజాయ్ చేసామండి, మేమందకు మేం ఆ ఎల్ స్వే చ్చగా ఆడుకునే వాళ్ళం మాకి ఆ గేమ్స్ పిరిడ్స్ ఇట్ల అన్నీ ఉండే
అవునా గేమ్స్ మం చిగ ఆడేవాళ్లండి మీ
ఆ ఏదొ ఒ గేమ్స్ పెరిడ్ వరకు ఆడుకునే వాళ్ళం
స్కూ లో ప్రైజ్ ఏమన్న ఇచ్చినారండి మీ
ఇంక మా టీచర్ ఆ గేమ్స్ ఆడాల నే వాళ్ళు ఆ అంటే ఖోఖో, కబడ్డీని ఆ ఆడమనే వాళ్ళు కానీ మేమో వచ్చేసి ఇంకా మనకి ఆ హైడెన్సిక్ ఇట్లన్నీ ఉండేటివి గదా మేము ఈ గేమ్స్ మాత్రం ఈ గేమ్స్ మాత్రమే ఆడవాళ్ళం మాకివే ఇష్టం
డి ఏదో కొంచెం
చెప్పండ్ జెప్ అహ లేదండి అంటే గేమ్స్ లో ఏమి గెలుచుకోలేదు హ్యా హ్యాండ్రైటింగ్ లో నాకి ప్రైజొచ్చిందండి
గేము గేమ్ కాదు కదండి
స్లొ కాదు స్ కూల్లో ఉన్నప్పుడు అలా వచ్చిందండి అట్లేం లేద్ లే
ట ఎట్లంటే ఒక్కసారి స్టార్ట్ జేసే ఇంక స్టాపొచ్చేంత వరకు ఆగదు అన్నట్టుంటాది కదండి మధ్యలో బ్రేక్లేముండవు ఒకేసారి ఎళ్ళిపోయేదింక ఫ్లైట్ మాదిరి
అయ్యో అట్లేమ్ లేదండి అంటె స్కూల్ స్కు కూల్లన్ని గుర్తు జేసుకుంటే ఇట్లనే ఇగ అన్ని చాలా వస్తాంటాయ్ మాట్
ఓ ఔ ఆ ఆనందంలో చాలా మాట్లాడుతున్నారండి ఆ అదే తెలుస్తాందండి మీరు మాట్ ట్టె తీరు బట్టి తెలుస్తాంది మీకు స్కూలంటే ఎంత ఇష్టమో
ఆ మీరెన్ని స్కూల్లు మారినారండి ఒకే స్కూ
లేేదండి మ్ నేను చిక్ ఆర్ నుంచి పది వరకు ఒకే స్కూలే ఇంక ఒగట్ నుంచి ఐదు వరకు ఒగే స్ కూల్ సపరేట్ స్కూలు
ఆహా అవునా అండి
స్కూలు మేము స్కూల్ మారేంతేం లేదండి మేమ్ పల్లెటూర్లో బతికినోళ్లము
ఆహా
వొచ్చేసి గవర్నమెంట్ స్కూలు
ఔనా
ఆ దానివల్ల మేమ్ యాడ మారలేదండి మాకింకదే మేమెట్లనుకున్నామంటే స్కూల్ తో అనవసరం మనం చదువుకోవడం ఇంపార్టెంట్ అనుకొని
అవునవును ఎక్కడ చదివినా చదువే కదండి మన అది మనలో ఉండి మనం మంచిగ చదువుకుంటే
అవునవునండి అందుకని నేను స్కూల్ మారేది వేరే స్ కులుక్ పొయ్యేది
అవును అట్లేం ఉండదు అందుకే నేను కూడా ఫస్ట్ నుంచి టెన్త్ వరకు
అవునండి మీకైనా అలవాటు టెన్త్ అయిపోయింటాది అని చాలామంది చాలా మంది ఫ్రెండ్స్ ఎక్కువ ఇంటర్ అక్కడ దాకానే
ఉన్నారండి మంచిగా బాగా
అవునా అండి స్కూల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారండి మీక
ఆ ఉన్నానండి బాగా
ఏమన్నా గ్యాంగ్ ఉందా మీది
ఆ మా గ్యాంగ్ ఉండండి పెద్దది బాగా కలుస్ స్తా ఉంటాం అప్పుడప్పుడు అందరు ఇప్పుడు అందరూ ఆ అంటే వేరే వేరే చోట్ల చదువుతా ఉంటారు కదా అందరూ ఒక్కసారి వచ్చినప్పుడు ఆ ఒక అందరము
మీ స్కూలో కాదండి మీ స్కూలో ఉన్నప్పుడు హలో వినబడుతుందా అండి
ఆ చెప్ప్
ఆ స్కూల్లో ఉన్నప్పుడు మధ్యాహ్నం పూట భోజనం పెట్టేవాళ్లండి మీకు
ఆ లేదు లేదండి మేమే తెచ్చుకోనే వాళ్ళం ఆ మేమే తెచ్చుకునే వాళ్ళము అవునవును మాకు అట్లా మాకు అట్లా ఫెసిలిటీ ఏం లేదు మేమే తెచ్చుకు
ఫెసిలిటీ అనేది మీరుడబ్బులు ఇచ్చినా రాదు నిన్న మాకి
అవును అవునా అది మాకు మంచి ఫెసిలిటీ లేదు అని చెప్తున్నా
హా మంచి ఫెసిలిటీ గవర్నమెంట్ స్కూల్ లో ఉంటుదండి కానీ గవర్నమెంట్ స్కూల్లో చదవడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపియరు కదండి
అవునవును అండి ఆ అట్లనే మీకు మేము ఆ ఈ ఆఫ్టర్నూన్ లంచ్ తెచ్చుకుంటాం కదా మేము మా క్లాస్ లో కూర్చొని తినకూడదు బయట వచ్చి కూర్చొని తినాల అప్పుడు కూడా అట ఇట్ల కూడా స్కూల్లో ఎన్ని మెమోరీస్ ఆ మాకు అట్లనే ఉన్నాయండి క్లాస్ లో కూర్చోకూడదు
అదేందండి రూల్ నా అట్లా రూల్స్ పెట్ ట్టడం మంచిది కాద్
అంటే క్లాస్ రూమ్స్ ఇంకా చిన్న చిన్న పిల్లోళ్ళు లాగా ఉంటారు కదా అందరు క్లాస్ రూమ్స్ నీ ఇ ఆ గలీజ్ చేస్తారని చెప్పేసి అలా బయట కూచ్ కానీ బయట్ త కూడా చాలా స్పేస్ ఉండేదండి బా పెద్దగా సో బాగా కు కూచోని తినడానికి వీలుగా ఉండేది మాక్ చాలా మంచిగా ఉండేది మేం బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం అది కూడా అందరం ఫ్రెండ్స్ అందరం రౌండ్ గా కూర్చొని బాగా అన్ని షేర్ చేసుకొని తినేవాళ్
ఆ అండి మీ స్కూల్ మీ స్కూల చాలా బాగుందండి అంటే మొత్తం కలిసి చానా మంది కదండి మీ ఫ్రెండ్స్ అంతా
అవునవునండి అవును మేమందరం ఒక గ్యాంగ్ ఒక సెవెన్ ఎయి మెంబర్స్ ఉండేవాళ్ళం బాగుండేది అండి
ఆ ఎట్లనండి మీ సమాచారం నాకెందుకో నా ఫ్యూచర్ లో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను
థ్యాంక్యూ అండి సరే అండి మీ సమాచారాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదము థ్యాంక్యూ